హలో
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇగో ఇందాకనే తినేసి వచ్చినాము ఇక పైకి కొద్దిసేపు నడుద్దామని
అవునా ఏం కర్రీ
ఏంకర్రీ అది టమాటా పచ్చడా మళ్ళీ ఇంటికాడ నుంచి నేను కూడా టమాటా పచ్చడి తెచ్చాను అంటే ఇది ఎండు మిరపకాయలు వేసి చేస్తారు కదా
అవునవును
ఉమ్ అది తెచ్చవ రెండు కారం ఘోరంగా ఉన్నాయ్
అవునా సాల్ట్
సాల్ట్ తక్కువ అంటే ఏం లేదు మంచిగ నే ఉంది అంటే మిరపకాయలు కారం ఉన్నాయ్ చాలా
అవునా
హే అన్న్ ఈవినింగ్ అంటే సాయంత్రం ఎప్పుడైనా మాకు రెండు పెట్టేది క కూరలు ఇక ఇప్పుడు కట్టెల పోయి కదా ఒకటే వండేరు ఇక
ఎందుకు గ్యాస్ లేదా
అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది కదా ఇప్పుడు
అవును అంటే కట్టెలు పొయ్యి మీదె వండుతున్నారా
ఆ పాపం కట్టెల పొయ్యిమీద నే వండుతున్నారు పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది
అవును కట్టెల పొయ్యి మీద ఉండాలంటే చాలా ఇబ్బంది డి క ఒక్కసారిగ కట్టల పొయ్యి మీద ఉండాలంటే మస్తు ఇబ్బంది అయిద్ది
ఆ అదే అంకుల్ వాళ్ళ అంటే అక్కడ వంట ఉండే అంకుల్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అసలు
ఊమ్
మీ మధ్యస్ వాళ్ళు వాళ్ళు
అవును అందులో ఒకటి కట్టల పొయ్యి మీద ఉండింది కొంచెము పొగ పొగ వాసన కూడా వస్తది
ఆ అంటే మం కట్టెలు మంచిగ మండితే బాగుంటది కానీ
టేస్ట్ బాగుంటది ఒకవేళ మండకపోతే ఇక అంతా పొగ వాసన వస్తది
అమ్ చచ్చిపోవాలా
అవును కట్టెల పొయ్యి మీద చాలా మంచిదే కానీ అది మండకుండా పొగొస్తేనే చాలా ఇబ్బంది
ఇబ్బంది అక్కడ పొయి అంట పెట్టడం కాంచి స్టార్ట్ చేస్తాది అయి ప కట్టలు ఏగేయడం వాటిని పోత్తది కళ్ళ లోకి అసలు నేనైతే కట్టెలో పోయా అంటే నేను అడ ఉండనే ఉన్నాను
అందులో ఒకటి మళ్ళీ అవి కొన్ని కట్టెలు మండేటివి ఉంటాయి మ
ఆ పోగ వస్తది కళ్ళ నుంచి ఇట్లా కరుతా ఉంటాయి వాటర్ నీళ్ళయితే అంతేగా ఎట్లా వండుతున్నారొ ఏం కథానో
అవును వాళ్ళాకు పాపం చాలా ఇబ్బంది అయితాన్నది
ఇంకా బయట హాస్టల్ లో అయితే ఇంకా టిఫిన్లు అయితే చక్కగా పెట్టనే పెట్టట్లేదు ఎవరికి
అవునా గ్యాస్ వల్ల మాకు చాలా వరకు మస్తు ఇబ్బంది అయితుంది
మొత్తం ఉప్మా ను ఇంకా ఏమంటారు వాటిని ఆ కిచిడి పులిహోర
అవును ఇంగా ఇప్పుడు ఏదన్న టిఫిన్ చేయ అంటే దానికి చెట్ని చేయాలి
ఇగ అయితే ఒక అంటే మా ఒక స్నేహితురాలుండే మా కాలేజీలో అమ్మే మేడంని అడిగింద అనమాట అంటే వార్డెన్స్ ఉంటరు కదా తనని అడిగి గింది అంటే మేడం దోస పెడతారా అని ఫస్ట్ అంటే మన హాస్టల్ క్లోజ్ చేసుకోకుంటే చాలు మూ మూత పడకుండా ఉంటే చాలు మిక్ దోశలు అయన్ని తర్వాత ముచ్చట అంటుంది
అవును గ్యాస్ దొరకపోతే చాలా ఇబ్బంది కట్టెలు పోయ్యి మీద అంటే వండే వాళ్ళాకి చాలా ఇబ్బంది అంటే ఒక్క రోజు అంటే అడ్జస్ట్ అయిపో పోతారు ఆ డైలీ అంటే ఇబ్బందే ఉంటది
మళ్ళీ కట్టెలు కూడా ఇక్కడని అంటే చాలా మంది కాబట్కి ఫుల్లు కాల్తాయి
ఆ ఉహు ఎట్లయినా వాళ్ళకి చాలా ఇబ్బంది
ఏం చేస్తున్నారు ఇంకా తిన్నారా మీరు
ఆ తిన్న నేను కూడా ఇట్లా తిరుగుతున్న అటు ఇటు
తినంగానే ఎక్సర్సైజ్ చేయాలి అంటే కోసేపు వాకింగ్ చేస్తే బా మంచిది కదా
ఆ డైలీ చేస్తా
ఉహు
ఉహు మంచిగుంది
అదే ఇంగా మా ఫ్రెండ్ అంటే అంటుంది ఇప్పుడు స్నానం చేస్తే ఇక మంచిగా నిద్ర పోచ్చు కోమలోకి పోవచ్చు అని
అవును ఎండకి ఉబ్బరిచ్చి అసలు మధ్యాహ్నం అంతా ఎండకి ఉండి ఉండి ఇప్పుడు నైట్ మంచిగా ప్రశాంతంగా ఉంది
మ్మ్ ఇంగా అంటే ఇక్కడ పైన డాబా ఇట్లా ఉంటది కదా ఇక్కడ పండుకోవాళ్ళ పడుకోవాలని అనిపిస్తాది కానీ ఇక్కడ ఏందంటే దోమలు చాలా ఉంటాయి గాలికి ఉండవులేగాని గాలి రానప్పుడు ఉంటాది చూసావ అప్పుడప్పుడు గాలి రాదు కదా అప్పుడు ఘోరు కూ
ఆ అందులో ఒకటి ఇప్పుడు కుట్టిద్దాం దోమలు కూడా మస్తు డేంజర్
ఊ మీ అన్న ఇంటికాడ అలవాటు బయట పడుకోవడం అంటే ఎండకాలం అంటే బయటనే పడుకు
అవును మ్యాగ్జిమం ఎండాకాలం అయితే బయటనే పడుకు
ఇంట్లో అసలు నిద్ర కూడా పట్టదు నాకు ఇక్కడ ఇక్కడ గదిలలో పడు కోవాలంటే అమ్మ చుక్కలు చూస్తుంది.
ఒకటి ఆ వేడిగా కూడా ఉంటది కదా రూమ్లలో
ఆ ఘోరంగా మళ్ళీ మళ్ళా పైన అంత మాకు ఉండే మొత్తం త్రీ ఫ్లోర్స్ అన్నమాట. మాది థర్డ్ ఫ్లోర్ ఏ ఈక మొత్తం జూడిగా మస్తు ఘోరంగా వేడి మాకే వత్తాది మొత్తం
హు వేడిగా ఉంటది గాలి రాదు. ఇప్పుడు ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తాయి.
ఈ ఇక్కడ నుంచి నేను అంటే పైనుండి ఉండి కింది పోతా కదా ఇక మోస అ అ మోస్ ఆడదు కొసేపు దాకా కొసేపడు దాకా లిప్ట్ లేదు
అవునా లిఫ్ట్ ఉంటే బావుండేది డైలీ ఎక్కడము, దిగడము
అది కూడా ఒక ఎక్సర్సైజ్ అయితుంది లే మాకంటే మేము ఇంకేం పని చెయ్యాం కదా.
అవును
ము ఎక్కడము దీని దీని వలనన్నా కొంచెం ఇట్లుంటున్నాం లేకపోతే ఇంకా లడ్డుగా అవుతుం హు
హు
ఆ ఇక్కడికి త్రీ ఫ్లోర్ క ఎక్కేసరికి మాకు సగం అరుగుతుంది తిండి.
హలో
హా చెప్పు విన్వడట్లేదా
ఆ ఇంత సేపు చెప్పింది వినిపించలేదా
ఆ ఏ మేము ఈ పైక ఎక్కేసరికి మాకు తిన్నది అరుగుతుది సగం వరకి
అవునా
అంటే అనుకుంటాం ఎక్కినప్పుడుల్లా ఒక ఫ్లోర్కి ఒక ఇడ్లీ అయిపోయింది. ఆ ఒక ఇడ్లీ అరిగిపోయింది ఇంకొ ఫ్లోర్కి ఇంకో ఇడ్లీ అరిగిపోయింది. హి అనుకుంటా లాస్ట్ ఒక ఇడ్లీ మిగులుతది కదా.
ఆ హాహా అయ హాస్టల్ లో ఉంట ట ఆ ఫీలింగే వేరుంటది చాలా వరకు
ఆ ఇంకా ఫ్రెండ్స్ తోటి కామెడీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ అ అంటే కుటుంబం అంటే ఇక వీళ్ళే వీళ్ళతోట ఉంటాం కదా అన్ని షేర్ చేసుకుంటాం కదా. మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా జోక్స్ అయినా కామెడీ ఏదైనా వీళ్ళతోటే ఇగ
అవును ఫ్రెండ్స్ తోనే ఉంటది. మ్యారేజ్ అయినాక అవన్నీ ఏమి ఉండవు.
అమ్మ అందుకే అ భయానికి పెళ్లి జోలికి పోవద్దుర దేవుడా అనిపి
హా స్కూల్ డేస్, కాలేజ్ డేసు అప్పుడే ఎం చేసే ఎంజాయ్ మొత్తం అప్పుడే చేయ్యాలి ఇంగ.
ఇ సింగిల్ ఉన్నప్పుడే ఎంజాయ్ చెయాలి మింగిల్ అయితే కతం
హైటు వెళ్ళలేము ఎటుపోలేము ఏది మాటల
అన్నిటికి పర్మిషన్ తీసుకోవలి ఫస్ట్ ఆ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఇత్తరో అయ్యరో కూడా తెలవదు. ఆ వస్తారు కదా ఒక దొరద్ త్వరగా పర్మిషన్ తీసుకోవాలి.
న
అది కొంచం కష్టం అందుకే ఇప్పు ఇప్పుడే ఉన్న ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని తిరగాలి, అన్ని చూడాలని అనిపిస్తాను.
ఆ అట్లా అనిపిస్తది కాని మాది ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు అన్నట్టుగా అట్లుంటది. ఎప్పుడు ను అయినా ఫ్రీడం అనేది ఉండదు అసలు
అదేగద చదువుకున్నన్న రోజులు చదువుతో ఆ బాద అంటే చ్ ఆ ఫెయిల్ అవుతామో, పాస్ అవుతామో అట్లా ఇలా చదువుకోవాలి మంచిగా అది జ నుంటది చదువుకున్న తర్వాత ఏమంటే ఇగ వీళ్లు పెళ్ళంటే
అంత కష్టపడి చదివినందుకు ఒకవేళ ఫెయిల్ అయితే అదొ ఒక పెద్ద టెన్షను.
ఆ గోరంగ అమ్మో ఈ ఊళ్ళలాయ్యే అ ఇక కత్తం ఇంటికడ ఈ పిల్లకి అంటే చదువు రాదు ఏం రాదు ఇక పెళ్ళి చేసేయండి అం టరు ఇగ
ఆ మెయిన్గా ఫస్ట్ అదే అంట నా ఒకవేళ ఒక సబ్జెక్ట్ పోయినా
ఆ అదేగా
ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా అదే అంటారు చే ఏం చదవనే చదవలేదు అంత తక్కువ వస్తాయి ఆ మార్క్స్ పెళ్లి చేసేయండిగా
అ బి ఇ ఇ వాళ్ళకి ఏదైనా ఒక ఒక వంకా ఒకప్పుటిదే చాలు అంటే పెళ్లికి తీసుకుపోతనే ఉంటారు అది మళ్ళీ డిష్ అదే దాన్ని చేరుతుంది పెళ్లిని
మ్ అంటారు కదా నరం లేనీ నాలుక ఏమైనా మా ట్లాడిదని ఇంకా వాళ్ళ నోటి
ఇంకా గోరం ఇగ
ఉమ్ ఇంగ వాళ్ళ ప ఒకటె ఇంకా ముచ్చడి పెట్టుకోవడం వాళ్ళ గురించి వీళ్ళ గురిం చి మాట్లాడుకోవడమే పని వాళ్ళకి
వాళ్ళు ఒకటి అంటరు ఒకటి అనరని కాదు అన్ని అంటారు
అన్ని అంటరు మనం మంచిగున్నా మన చెడు మన చెడు వున్న పోయినా ఇంకా దాన్ని మొత్తము మంచి అయితే అసలు స్ప్రెడ్ అవ్వదు చెడ్ అయితే మాత్రం మొత్తం స్ప్రెడ్ అయిది
ఒ అవసరమే లేదు ఇంకా అంటే వేరే వాళ్ళ వాళ్ళతో జ సరిపోతుది ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ట్రెండో వాళ్ళ అంత
ఆ కొంచెం ఇట్లా ఏమన్నా హింటు దొరికిందంటే దాని కి ఇంకొక రెండు మాటలు మూడు మాటల అంటించి మరి చెప్తారు
ఆ పాకుతనే ఉంటది దానికి యాడ్ చేసుకుంటా
అవును అంటే మనం చెప్పిన విషయం అసలు ఉండదు అక్కడ మనకు జరిగిన విషయం ఉండనే ఉండదు ఏమేమో వస్తా ఉంటాయి ఏమేమో జరుగుతా ఉంటాయి
అమ్మో ఇంటి ఇంటికి పోతే అదోబాధ అందుకే ఇంటికి కూడా సరిగ్గా పోవట్లేము ఆయితే అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఏమని మాట్లాడుకుం టరు అందరు పెళ్లి ఎప్పుడు చేస్తారు ఇదే ఉంటది కదా
ఆ పెళ్ళి అని ఉంటది లేదంటే ఇప్పుడు హాస్టల్ల్లో ఉ న్నారు ఎవరిని లవ్ చేస్తుందేమో అన్నట్టు
ఆ ఇది ఇది కూడా ఉండదు ఒకటి అంటే ఈ హాస్టల్ పోకుండా ఇక్కడనే ఉన్నా అంటే ఇంటి పోకుండా ఇక్కడనే ఉన్నాం అనుకో మేము ఖతం ఇగ అదే కథ అంటే ఎరున్నారో దానికి
చేసినట్టు ఏం ఉండదు కానీ అవి వాస్ అసలు భలే మాట్లాడుకుంటారు వాళ్ళు ఎట్లా వస్తాయో ఏమో
క్రియ అంటే వాళ్ళే సృష్టికర్తలు దానికి
వేసి వాళ్ళు వాళ్లే ఊహించుకొని మంచిగా అసలు
అల్లుతారు దాన్ని భలేగా అందంగా
మళ్ళా వాళ్ళు చెప్పిందే నమ్ముతారు చాలా మంది
మ్ అక్షరం పొల్లు పోకుండ నమ్మకుండ నమ్ ఇడమే కాకుండా ఇంకా కొన్ని యాడ్ చేశారు కదా వాళ్ళు ఇంకా క బలేగా
నా అసలు ఆ వినేవాళ్ళయినా ఎట్లుంటారో ఏమో అర్ధమే కాదు అసలు
అమ్మ చెవులు ఇట్లా పెడతారు అసలు ఇంకెవరైనా వాళ్ళు అంటె ముచ్చట కునేటప్పుడు మనం పోయినమనుకో మనం ఏమన్నా ఏమన్నా కొంచెం సన్న వాయిస్ చేసినాం అనుకో అక్కడ ఖతం సొక్క తిట్లు తీడతారు మనల్ని
అవును
కుసోకపోయిన మనకి కి అంటే కాలుచ్చిన స సరిపోతది వాళ్ళు తిట్టడానికి అక్కడ
ఆ అసలు బాలేగా మాట్లాడుకుంట్రు హ్మ్ ఉమ్ ఇట్లా మాట్లాడుకుంటే వాళ్ళలకు అసలు ఎట్లా అంటే అట్లా మాట్లాడదు తప్పు కదా అన్నట్టు అనిపిస్తే బాగుండేది
ఆ ఒకరి గురించి ఎందుకు మనకిేం అవసరం అన్నట్టు అంటే ఎవరి గురించి వాళ్ళు పట్టించుకుంటే సరిపోతది ఇయా అవసద
ఎవరిది వాళ్ళు చూసుకొని ఎవరిది వాళ్ళు చూసుకుంటే మంచిగా ఉండేది
హ్మ్ ఎప్పుడు అట్లా చేంజ్ అయితదేమో ఇది
ఎప్పుడైనా పక్కల గురించే మాట్లాడుకుంటురు పక్కోళ్ళు ఎదుగుతా ఉంటే చూసి ఓర్వలుం తనాలు ఉంటాయి ఒక్కొక్కరికి
చాలా మంది ఉంటారు అమ్మో
సరే అండి మరి
హ్మ్ సరే అండి రేపు చేయచ్చ కాలు
ఆ
హ్మ్ ఓకే అండి బాయ్